హలో ఏం చేస్తున్నరండి ఆ నేను కూడా అదే చూస్తున్నాను అనం తిన్నారా, నేను లేదండి తినాలి మాది వంకాయ అండి
హా అవునా అదేద మ ఏంటే జీకా బ తినేసానండి మా అమ్మాయి తింటుంది
ఆ టైం కి చేస్తున్నారా అవుందండి టైంకియూ భోజనం తింటేనే బాగుం ఇ పోతే అయితే నా అందరుూ హెల్త్ పాాడయిపోయింది
పుట్టింట ఇంకా టైం అవుతుంది ఇగా
నేను వన్ ఐదు ఎప్పుడు నేను వన్కే తింటానండి నాకు అలవాటు
ఆహా అవులేండి ఇప్పుడు మా ఆయన వస్తారు అంటేయ ఆ పనిరకి తింటా అ కూడా ఆకలే సిద్ది
హ అవును ఏమ కొంత బంది టైం క అ తింటారు అలా తింటేనే బాగుంద్ది లేకపోతే ఏదోలా ఉంటిది
అవును అట్టా తింటామ్ వంద కలిసి తింటాం
హ్మ్ ఒక్క లే అపోయినా తినబుద్ధ కాదు మీ అమ్మాయి కూడా తినేసిందా
జన్నమ అయి తింటుంది
సాయంత్రం కూడా అదేనా లేకపోతే వండుతారా
వండుతా ఉందా
ఏ కూర వండుతారు
పచ్చడి అదగ ఒకట్టి టమాట పచ్చడి అదొటి
ఆహా నేనా మేము కూడా అదే సాయంత్రం ఇంక ఇంకేం లేదు
అవునా
ఏం లేదు మీరే చెప్ప పాలడి
ఏముందండి పని అది అన్న తిని కూర్చున్నాం మా అమ్మ ఆ టీ తాగుతా పాలు కూడా తాగుత పాలు కూడా తాగుతా అప్పుడప్పుడు
మంచిది టీతాగగితే హదు కండరాలు బలహీనత అయిపోయి కరిగిపోతాయి ఆ అప్పుడప్పుడు తాగండి రోజు తాగం హెల్త్ మంచిది కాదట్టి పంచదార వేసుకొని చేస్తారా బలంతో చేస్తారా ఆా బెల్లంతో చేస్తారా బెల్లంతో చేస్తే మంచిదే ఆ పంచదారతో చేస్తే మళ్ళీ జలుబులు అవి వస్త
ఆ అవునండి
బాగోదు మళీ
ఆ అవును ఉ మీరు తాగుతారా
నేను టీ తాగనండి పాలు తాగుత, అదికూడా అప్పుడప్పుడే పాలు కూడా నేనేం రెగ్యులర్ గా ఏం టీ తాగను పాలు తాగను. ఆ అంటీ నాకు పాలు రెండు అలవాటులేవు.
ఆ అవునులెండి
అప్పుడప్పుడు తాగుతానండి అప్పుడప్పుడు తింటా ఆ
ఎప్పుడప్పుడు నేను కూడా తాగుతూనే ఉంటా పాలు రోజునేేయకుండా ఇంకేంటండి విశేష
ఎం లేదు మీరే చెప్
ఆ
టి టిన్
ఆ మాయన వస్తారండి, ఇప్పుడు అన్నానికి ఆ మా అమ్మాయి తి తింటంటుంది చిన్నమ్మాయి
అవునా అవునా ఆ మరా ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి. ఆ మరా ఆగిపోతే బాగోదు కదండి అబ్ బిలకి ఎప్పుడు చూసినా ఆ సన్నగానే ఉండింది. పొలాల్లో మనుషుల్ని నిలబడతారు కదా అందుకని అలా ఉంది సన్నగా అక్కడ బొమ్మలు కి నీళ్ళ పెడతారు కదా ఈసారి ఈ పిల్లని నిలబడితే అయిపోయింది ఆ
ఆ అవునండి మీరేం చేస్తున్నారు.
ఏం చెయ్యట్లేదండి టీవీ చూస్తున్నా, ఆ పొలాల్లో ఆ బొమ్మల్ని బదులుగా ఇ
కాకులు ఇస్తా ఉంటుంది కాశపుటి కాసిపు వాటికి మా అమ్మాయికి అకు అలవాటు కొంచం కాసపు కాసేపు తింటాముండి కొంచెం కొంచం
మరి అంత ఎక్కువగా తింటే బాగోదండి తిండిబోతు అనుకుంటారు
ఆ అవునండి ఎం చేద్దాం తప్పదుగా పిల్ల మళ్ళీ వళ్ళు కావాలంటే తినాలిగా ఆ వల్ల నానా ఉంటా సన్నగా ననా వాళ్ళు అత్త వాళ్ళు
సొన్నగా ఉంటారా
ఆ నానమ్మర్లేదు పళ్లు బయటకి వేసుకుని ఉండేది
ఈమెకి కూడా అమలాగి పళ్లు బయటికే ఉన్నాయి
ఆ అంటే వొళ్ళు లేదు కాబట్టి అట్ ఉందండి లేకతే బాగానే ఉండద్ది
అవుంది అడి ఏం చేస్తున్నారు
నేను కూర్చుని టీవీ చూస్తున్నా
హా సీరియల్స్ చూస్తారా ఆ నేను ఏమ అంతగేం చూడనండి
ఆ అవునండి
హా హా హా హా ఆ త తినడం అయిపోయిందిగా ఇంకా అక్కడికి వెళ్ళిద్దండి పోదకలు తిరుగుతూనే ఉంద్దా ఇంట్లో అసలు ఉండదా
ఇంట్లో ఉండది వచ్చిది కాసేపు కాసేపు వచ్చిది వెళ్ళద్ది
ద్దగ తరుగుతూ ఉంట ఏం బలం ఉండిందండి తిన్నది మొత్తం ఆవకే పోయిద్దిగా
హ ఏంటిఅండి ఇంకా
అ లేదండి తినాలి కూరగాయలు అవి తెచ్చుకుంట
అ ఆ తెచ్చు
ఏవేం కూరగాయలు కావాలి మీకు
మాకా టమాటాలు వంకాయలు దోస కాదు బా బంగారుదుంపలు చామదుంపలు అరటికాయలు పచ్చిమిరకాయలు తమా దోసకాయలు అవి తెప్పి
అన్ని వండుతారా లేక రోజుకొచ్చి ఒక్క కూర వండుతారా రెండు మూడు కూరలు వండుతారా
తీసు ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఏం కావాలంటే తీసుకుని వండిపోవడమే
ండి రోజుకు రెండు కూర్లు వండి అయితే ఇంకేం లేవు అయిపోతే కూరగాయలు
అవును ఏదో ఒకటి వండుత ఉంటా సాయంత్రం పొద్దున వండుత స్త ఉంటా
ఉ అలా వండుకుంటే బాగానే ఉండిద్ది
ఆ ఆ పొద్దున వండితే సాయంత్రం ఒకసారి ఉంటది ఒకసారి ఉండదు అందుకని అయిపోది అని కాబట్టి మళ్ళీ చేస్త సధాంటం
అదేలేండి
ఉ మరియున్నాయ మళ్ళీ కా మళ్ళీ ఉండదుగాద పిల్లలు ఉంటారు కదా చిన్నపిిల్లలు అయిపోయిద్ది కొంచ కొంచమె వండుతా
అదేనండి నలుగురు ఉంటే అయి ప్పయిది
ఆ అందుకే మళ్ళీ వండుకునే కూరగాయలు ఉంటాయి గ ఫ్రిడ్జ్ లో వండుకుంటా
మీరు అప్పుడప్పుడు తెచ్చుకుంటారా లేక తెచ్చుకుొని పెట్టుకుంటారా
ఆ తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెడతాం మాఆయన తెస్తారు అన్ని కూరగాయల అన్నీ తీసుకొస్తాారు తీసుకొచ్చి పెట్టుకుని అప్పుడప్పుడు వండుకుంటాం
అదేనండి మీ చిన్నమ్మ ఇప్పుడు తిరగడానికి వెళ్ళిద్దా
ఆ తిరుగిద్ది పప్పుడుకు వచ్చి కు కూచునిధది
ఇ ఇప్పుడు చూసిన సన్నకే ఉండిది ఏంటి మీఅ మై ఒ ఒక పని చెయ్యండి ఏం చేస్తారంటే బాగా బలం అయినా ఆహారం పెట్టండి
ఆ పెడ్తాం
తింటనే మ మంచిది కోడిగుడ్డు ఆ మ్మ్ అవి పాలు తింటేనే మంచిది లేకపోతే ఆహారానికి మంచిది కాదు
ఆ అవునండి వేస్తుంట అప్పుడప్పుడు
మ్మ్
ఆ ఓసారి తిన్నది ఒకసారి తినదు మ్మ్ ఆమిష్ట ఉంటేనే పెడ్తా
ఏం లేదు మీరే చెప్పాలి చేయాలండి ఈరోజున చెయ్యలేదు చేస్తాను మీరు పండ్లు ఏమేం తింటారు పండ్లు ఒక్కోసారి తెచ్చుకుంటారా లేకపోతే ఏంటింది మ్మ్ మేం కూడా తెచ్చుకుంటాం
ఆ తెచ్చుకొని అప్పుడకోకాయ కోసుకొని తింట పొద్దున మీరు
మేము కూడా తెచ్చుకొని తింటాం ఆ మ్మ్
అ తింట
అదేనండి ఇంకేమేం తింటారు పండ్లు
దానిమ్మకాయ్ యాపిలిస్ తింటానండి
హుహుమ్మ్
ఎప్పుడైనా దాక్ష అరటికాయ్
మీ చిన్నమ్మాయి పడ్గొంగూటుండే ఏంటం ఈ ఎల్లకుండబ్బలాదుర్గ ఆ తిండిబోతనుకుంట అండి తిండిబో తనుకుంట
ఆహా అవునండి ఏం చేద్దం చిన్న పిల్లలు కదా తెలీదు
టూనే ఉండిద్ది ఇరవై నాలుగంటలు ఆ అవును తినకపోయి అంతా తిన్నట్టే ఉండి ఆ బక్క మోహం వేసుకొని. అదే అదే మంచి బలమైన ఆహారం పెట్టండి లేకపోతే బాగా గాలి కొట్టి లేపండి హా వెళ్లిపోయింది. ఆ అదే బాగా మంచి ఆహారం తీసుకుంటే అయిపోయింది సరేనండి బాయ్ అండి.
హా బాయ్ అండి ఉంటానండి